హ తిన్నామండి మీరు
ఆ తిన్న
ఉమ్
ఏం కర్రీ అండి
మాది ఈ రోజు తప్పు పక్కన సేమయతోటి ఒకా స్వీట్ చేసీరు మళ్ళీ పప్పు సాంబార్ పచ్చిపుులుసు చికెన్ కూడా చేసి రండి మొత్తమె తిన్న పప్పు చాల బాగుంది తిన్నాం నాకు ఈ రోజు పుదీనా తోటి అన్న ఉండేర అనమాట మస్తుంది పుదీనా రసం అంటారు దాన్ని మంచింది హ్యాపీగా తిన్నా మార్నింగ్ ఈ రజు జు ఆ తినలేదు అందుకు ఇంకా మధ్యాహ్నం తినేసిన
మార్నింగ్ వినలేదని మధ్యాహ్నం మంచిగా ఫుల్గా తిన్నారు కడుపు నిండా పడుపునుడాదేని హలో హలో కడుపు నిండా తిన్నారా
ఆ కడుపు నిండ దిన్నా కానీ మీ ఆడియో వినిపించట్లేదండి సరిగ్గ
ఆ మీదే వినపడట్లేదండి ఇక కొంచెం సిగ్నల్ ఉన్నా చూసుకోరి
ఆ ఓకే న్ నాకు ఆ ఓకే వినిపడుచ వెంటే
మళ్ళీ ఎదో పోయిందండి ఆ మళ్ళి పోయిందండి మీ వాయిసు
ఆ నాకు మామిడికాయ పచ్చడి ఎలా పెట్
మామిడికాయ పచ్చడా మామిడికాయని ఫస్ట్ తోటల్ నుంచి తెచ్చుకోవాలండి ఫ్రెష్గా కడుక్కోవాలి ఫ్రెష్ గడుపు క్కోని వాటిని నీట్గా దూర్ ఉంచుకోవాలి తర్వాత వాటిని ముక్కల్ ము క్కలుగ కోసుకోవాలి ముక్కల్ ము ముక్కలు కోసుకొని దాంట్లో మనం ముక్కలలను జోక్కోవాలి ఒక డబ్బా తోటి
హుమ్
ఆ డబ్బాతో ఎన్ని ముక్కలుయినయో అవి తీసి వాటికి సరిపోయేంత ఉప్పు కారం ఆవాల పొడి మె పతుల పొడి జీలకర్ర పొడి పోసుకోవాలి మీన్ ఇంపార్టెంట్ అవి ఇవి పోసుకొని ఉమ్ తర్వాత తాలింపు పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ పచ్చి ఆయిల్ ఉంటుంది కదా ప్యాకెట్ లోది పచ్చడి ఆయిల్
హ
అది పోసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ అవి ఉప్పు ఆయిలే మనకు పచ్చడికి ఇంపార్టెంట్
ఓ ఇంతేనా చాలా సులభంగా ఉంది కదా
ఆ చాలా సులభం మనం చెప్తుంటే ఈజీ అనిపిస్తుంది చేసే ప్రాసెస్ లాంగ్ ఉంటుంది
ఓకే నేను ట్రై ఇంట్లో ట్రై చేసా చనండి నాకు చాలా తినాలని ఉ మా మామిడికాయ పచ్చడి
ఉ ఈ మధ్య ఎప్పుడైన షాపింగ్ చేసార
లేదండి
హుమ్
ఇంట్లో ఏమన్నా చేస్తే తినపోద్ది కాదు పక్కన ఎవరన్నా చూ చేస్తే తినాలనిపిస్తుంది ఎందుకు
ఇంట్లో మనకు చాత కాదుగ చేయడానికి చదా కాదు
అమ్మ చేసింది ఉన్న తిినకి మనం కష్టంగా ఉంటది పక్కన ఎవరైనా చేసిిన చూస్తే ఆ మస్తు అనిపిస్తుంది తినాలి తినాలి అని ఒక బుద్ధి వస్తాంటది
ఫోన్ లో ఎవరైనా తింటూ ఉంటూ ఉంటే మా చెల్ ఎవరైనా ఫోన్ లో తి చూ ఉంటే వాళ్టిని చూసి ఊరిళొచ్చి నాకు ఇది కావాలి నాకు అది కావాలని అంటుందండి ఫోన్లా హగి తిండి వీడియోస్ే చూస్తా ఉంటది కానీ ఆ వైతే తినదండి
ఆమెకి అలాంటి చేసి పెడితే తింటదేమో కదండి
అలాంటి చేయడానికి బడ్జెట్ ఉండొద్దండి అందరి దగ్గర
అది కూడా కరెక్ట్ అందుకే తను ఓడ్ చచుకుంటదేమో తినకుండా ఓ అట్లా వీడియోస్ అయినా చూస్తే తన కడపు నేనే ఫీలింగ్ వస్తదేమో అని చూస్తదేమో నాకు తెలిసి
అలా కూడా ఉంటారండి జనాలు
అంటే మీ చెల్లు ఉంది కదా అండి మీ చెల్లని ఎగ్జాంపుల్ గా తీసుకు తీసుకోండి ఉదాహరణకు తీసుకోండి మీ చెల్లని ఆ మేము మంచిగా ఫోన్ లో వీడియోలు చూసి ఓకే మా ఇంట్లో ఇన్ని పైసలు లేవు కదా ఈ వీడియోలు చూసినా దన ఆమె కోరికలు అన్నిీ తిరిపోతా కదా తినాలనుకున్నాయని ఆ తన్నట్టు పలయిపోయి
ఆ అవి చూసుకోవడమే ఆ అ దాన్ని చూసుకోవడమే కడుపులు ఆరగించే ఏదొస్త సినిమాాల పడుకోటి కోటి వెంటేశ్వర రావు అని ఒక అతడు తింటాడుగా కోడిని ఇంటి ముందు కట్టేసుకుని ఇంటి ముందుని కట్టి దన తొన్నాటి ఉతీతెల్లార్ నందిన్ ఉంటడు కదా అలా ఉందండి మీ కథ మా చెల్లెలి కథ
కాపోతే ఆ మీ చెల్లి అర్థం చేసుకుంటుంది అనుకుంట మీ ఫ్యామిలీలో మీ
ఆ ఇది కూడా పిసినారి కిందికే వతదండి
అవునా మీచెల్లి పిసినారా అవు అందుకే అట్లా చెత్తందేమో నాకు తెలిసి కానీ మీ మీరు మీ చెల్లకి పైసలు ఇస్తారండి
ఆ అడుగుతే ఇస్తాం కని అడగదండి కొంచం బిల్డప్ ఎక్కువ బిల్డప్ పెక్కువ
అంటె ఇగ తను చదువుకుంటాది కదా అట్లానే చేతారెమోలే
కాదండి అట్లా కొంతమంది ఉంటారు కొంతమంది ఫ్రీగుంటారు గానీ ఆమె ఉండదండి
ఫ్రీ గా ఎందుకుండదు
ఎమ అయితే ఈ రోజు మీరు ఫ్రూట్ ప్లేచ్చాము
హ్మ్
ఆ ఫ్రూట్స్ లో గ్రేప్స్ అంటే చిన్నమకు బాగా ఇష్టం
హ్మ్
యా ఊకే గ్రేప్స్ అయిపోయినక కూడా గ్రేప్స్ గ్రేప్స్ గ్రేప్స్ అనం
అలాంటప్పుడు మీరు ఏం చెయాలంటే తనకు కొం చెమ్ బాక్స్ ల తీసి సెపరేట్ గా దాయాలండి దాస్ నంక తను ఎప్పుడైతే అడుగుతుదో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చుకుంటే అప్పుడు మీకు ఉండదు ఆమె కూడా అరవదు
మనం చెప్పడానికి ఈజీగా ఉంది గాని అలా చేసే ప్రాసెస్ంటే ఆ డబ్బాని చూసినకాని ఆ డబ్బా మొత్తం ఒకసారే అందుకుం టదండి అందుకని కథం చేస్తదండి
ఇంకొక కొన్ని కొనుకరండి మీ పక్క మీ పక్క విలేజ్ కెళ్ళి
పక్క విలేజ్ ఎల్లనండీ ఇప్పుడు నేను సిటీకి కెల్లాలే
ఓకే అందుకే లేట్ అయితదని మీరు ఇట్లా చేస్తున్నారా అయితే మీ ఇంట్లో చె ట్లు నాటండి జామ చెట్లు మామిడికాయ చెట్లు ఇలా చెట్లు నాటడం వల్ల మనకి చాలా ఫ్రూట్స్ వస్ స్తాయి అవన్నీ నేచురల్లీ మంచిగా తిన వస్తా కద ఆర్ఫిషిల్ కంటే నేచురల్ తింటే మనకి మంచేగద పిల్లల హెల్త్ గుడా మంచిది కాబట్టి నాచురల్ తినడమే బెస్ట్
ఇవన్నీ పొలంలో ఉన్నాయండి ఇవన్నీ పొలంలో ఉన్నాయండి ఆ అవి కాయడానికి కఫ
మీ దగ్గర డి
ఆ బా పాల చేస్తు
అవునా కొంచెం దూరం వస్తారా అండి
ఆ పక్కనే ఉన్నా
ఏ
త దబి అయితే మీరు ఏమన్నా మూవీకిెళ్ళారా ఈ మధ్య
ఆ రస్ పోలేదండి నేను ఈ మూ పోలేదు చూడాలనింది కానీ చూడలేదు కేరళ స్టోరీ టూ అని బాగుందట మూవీ చూడంండి అన్నారు చాలా మంది అ మా దోస్తులు చూడాలి సినిమాని
చూడండి అప్పుడప్పుడు మూవీస్ కూడా చూడాలి ఊరికే చదువు చదువు చదువే కదా
ఆ బ్రెయిన్ హీట్ అయిపోతుది
ఆ జాబులు రాకపోతే పేరెంట్స్ డతారండి మీపు చింతపండు అయితుద అని చెప్పండి మీ ఫ్రెండ్ కు
ఆ ఓకే అండి జాబ్ులు అందరు ట్రై చేసి అందరు చేస్తున్నారు కానీ ఇక్కడ మార్కెట్ ఎంత టైట్ పొజిషన్ ఉందని పేరెంట్స్ కి తెలియదు కాబతే గవర్నమెంట్ జాబ్ అప్లై చేసినవా అప్లై చేసినావా అంటారు కానీ అసలు వాళ్ళకి ఇక్కడ ఎట్లుంది పాప ఎట్లా ఎత్తంది వీళ్ళ ఎంత సిచ్యువేషన్ ఎంత బ్యాడ్ ఉందని తెలీదండి వాళ్ళకి అరుస్తనే ఉంటారు మీద ఫోన్ చేయడం జాబ్ వచ్చిందా అప్లై చేయడం మా హక్కు ఉంటందండి ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ అప్లై చేసినావా చేసినావాో చేసినావా ఇక్కడ వీళ్ళ అందరినీ గురించి ఇట్లా మాట్లాడుకుంటారు జాబ్ వస్తుందా వస్తుందా అంటది మా బావ కూడా అట్లా అండి మా బావ ఎప్పుడు మా అక్క చెప్పింది ఏంట అనమాట గవర్నమెంట్ జాబ్ అప్లై చేసిందా మీ చెల్లి అని అడుగుతాడు అనమాట మా బావ అట్లా అడుగుతాడు అనమాట ఓకే నా పేరెంట్స్ అనమాట సెకండ్ పేరెంట్స్ అలు మంచిగా చెప్తారు నేను వింటా నాకు ఇష్టమే అట్లా చెప్పడం ఊ
అరే ఒక నిమిష మాగాడి లోడ లోడ వాగ నాకు చధస్తారంండి
ఓకే అండి మాట్లాడండి సారీ అండి
వాళ్ళు కూడా నీకోసమే కదాండి చెప్ప చెప్పడం కూడా
అవును చెప్పడం కూడా నా నాకు ఇష్టమే ఐ విల్ నేను తీసుకుంటా తీసుకోను అనట్లేను కాకపోతే ఇక్కడ మార్కెట్ తెలియదు కదా వాళ్ళకి
ఓకే అండి ఎవరు ఇబ్బంది పడలేదే కాని ఆ మీరు ఎప్పుడైనా టాక్ తిస్కేల్లారా టీ సినిమా టాకీస్కి
కి పోయిన అండి చిన్నప్పుడు నా నేను ఇంటర్ ఆ ఇంటర్ చదువుతుంటే మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళారు ఒకసారి హన్మకొండలో
నేనైతే పెళ్ళ అయ్యాకనండి సినిమాకి వెళ్ళింది ఫస్టు ఫస్టు ఒక మూవీకి కెళ్ళాము ఆడ చూస్తే ఆ ప్లేస్ని చూస్తే ఫుల్ భయమయిందండి ఫస్ట్
ఎందుకండి చి కచ్చిగా ఉండడం వల్లనా
ఆ ఏమో తెలీదు ఎప్పుడు వెళ్ళలే కదా
అవునా చిన్నప్పటి కాంచి వెళ్ళలేదా అండి
వెళ్ళ లేదు
చిన్నప్పుడు
అయితే మి మొన్న పండే ఉ పడవలో ఒక మూవీకెళ్ళ త్రావితే జాది ఆ ఏంటంటే భక్త మహాశైలకు విజ్ఞప్తి ఆ మూవీకి వెళ్ళాము అంద్ర జో క్స్ ఉన్నాయి కానీ మ్యాటర్ లేదు అంత బాలే సినిమా జోక్స్ మాత్రం పర్ఫెక్ట్గున్నాయి
మీరు చాలా నా ఆనందిం ఇచ్చారనుకుంట ఆ మూవీని చూసి
ఆ నవ్వుకున్నామ్ బాగా
ఉ వచ్చేటప్పుడు ఏమన్నా తిన్నారా అండి
ఆ బిర్యాని తిన్నాము ఆ చె చిన్నగా పార్టీ లాగా చేసుకొని వచ్చాము హోటల్ కెళ్ళి
వావ్ నైస్ అండి ఇలా అప్పుడప్పుడు మనం బయటికి కెళ్తేనే మన బ్రెయిన్ కూడా రిలాక్స్ అయితది ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా కదా
అయితే ఉ మీరు ఫెస్టివల్స్ జరుపుకుంటారా ఎక్కువ ఏ ఫెస్టివల్ జరుప్
నాకైతే ఇష్టమయ పండుగ ఏదనంనందంటే దీపావళి అండి దీపావళి రోజు మంచిగా టపాసులు మటన్ ఉంటదండి సూపర్ ఉంటదండి నాకు ఉగాది అన్నా చాలా ఇష్టం అండి ఫస్ట్ ఉగాది పచ్చడి తిన్నాక మా అమ్మ మటన్ కూర వండుతదండి మస్తు వండు ఎంత బాగుంటది అంటే ఆమెను ఎవ్వ అ పెట్టలే రా ఇక ఎవ్వరు రారు ఆమె చేతికిందికి అంత మంచిగా చేస్తది కాకపోతే ఇంగ మనం రైస్ ని కొంచెం తినాలని నాకు లోపల ఉంటది అనమాట ఎందుకంటే రైస్ తినడం వల్ల షుగర్ క్వాంటిటీ ఎక్కువ పెరిగిపోతాయి లోపల అనేసి అంటారు అనమాట డాక్
ఆ మటన్ ఆ మటన్ చూసేసరికి ఇక టెమ్ట్ అయిపోతారు
సేమ్ మస్తు పెడతది మా అమ్మ అయితే నల్లి బొక్క ఏతది నాకు అలా నల్లి మస్తు ఉంటదండి అసలు మీరు దినరాండి ఏప్
పా ఇక్క ఆ దసరా సిన్మాళ ఉంటదిగా నల్లి బొక్క మళ బలగామ సినిమాలో నల్లి బొక్క గురించి పెద్ద పంచాయ్ బలగాం సిన్మాంత నల్లి బొక్క గురించ జరుగుతదండి
ఆ అవునండి అ ఆ సినిమా కూడా అట్లనే మళ్ళీ ఏం అవును మీరు ఈ మూవీ చూసిరా
ఉహ్మ్ ఎమ్ము
బృందావన మూవీల్లో కూడా ఉంటాది.
ఆ బృందావనం చూశాను.
ఆహ్ ఎం. టి. ఆర్ ఉహ్మ్ చిన్నప్పుడు చూసినాం ఎప్పుడో అది.
ఊ బృందావనం మూవిలో ఊ ఆ కాజల్ ను సమంతా ఇద్దరూ ఉంట్రూ గాదా బలగం సినిమానే హైలైట్ జోకు బావా ఆ బావ బామ్మర్దలకు జోకే ఆ జోక్ కదసలు ఫన్నీ ఫీల్యితే బావ బామర్ ర్దులకు ఇద్దరీ గోడవయి తది అది ఎందుకు అయింది. నల్లి బోక్ క్క కోసం ఆహ్ బలగం చిమా చూసినాక బయట కూడా. ఆ ఇంటికి బావలు వస్తే నల్లి బొక్కయి బావకని అంటున్నారండి.
సినిమా అలా అయింది. కానీ సినిమా నుంచి మనం మంచిది నేర్చుక్
ఆ చాలా మం చి అంటే బంధాల గురించి నేర్చుకోవడానికి. ఆ సినిమా.
ఉహ్మ్ అవును అప్పుడు ఊ ఉహ్మ్
చాలా మందికి అమ్మ, నాన్న వాళ్ళు మగవారిని గనంగానే వాళ్ళకి పెళ్ళిల్గానే విడిపో పోతున్నారు. గొడవలే ఇగా వాళ్ళకు కలిసి ఉండడం, ఇట్లుండడం ఏం లేదు. ప్రతి ఒక్క ఇంట్లో అట్లనే ఉందని. ఆ బలగం సినిమా మనకు చూపెడుతుంది.
ఉహ్మ్ పల్లెటూరులో అయితే అప్పుడు. ఈ సినిమాని ఇట్లా వేసిరనమాట అందరికి చూ పేట్ట చూడాలి. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలంట్ నీ విలేజ్, విలేజ్ కి, పల్లెటూరు, పల్లెటూరు కి మూవీని.
ఆ ఆ ఇంగ్ ప్రతి ఊరిక్ అవును స్క్రీన్ చేసి